చెప్ప ఆ చెప్పు
అప్పుడు నీది ఏ బ్యాచ్ వచ్చిందక్క
ఏ బ్యాచ్ అంటే
అంటే ఫస్ట్ లో చేసినవ్ చూసినావా
అది కాదాట కదా ఇది వేరే నట
ఆ ఇది వేరేలే కానీ అప్పుడు లెవెన్త్ ట్వెల్త్ బ్యాచ్ నీది
ఏమో నాకు తెలియవదుర అట్లా
తెలియదా
ఆ ఆ
ఆఓ అట్లా అప్పుడు బ్యాచెస్ పెట్టాలే మాకు ఒక గ్రూప్ కు ఫార్టీ మెంబర్స్ ఒక గ్రూప్ కు ఫిఫ్టీ మెంబెర్స్ మీరు టువ లెవెన్ కావచ్చుక్క లెవెన్ టువెల్వ వచ్చింది మీది
ఏమో మరి గీవీట్ల వివరంగా అయితే ఏం చెప్పలేదు నాతోటి అది మరి
అంటే ది నా సెవెంతత్ బ్యాచ్ది చా న్నాయి కదా దానికి లేవెంత్గా అంతే మీ అందరిదీ లేవెంత్ ట్వెల్త్ బ్యాచ్ మీ ఇద్దరిది ఉహూ ఇంకా కం
ఇంకేమున్నాయి ఇక మీరే సిటీలో ఉంటరు కాబట్టి మీరే సిటీలో ఏం జరిగేది ఎట్లా జరిగేది చెప్పాలి
బా సిటీనక్క ఉప్పరపల్లి
ఉప్పర్ పల్లి సిటీ కాదా మా ఊరు కంటే సిటీ ఎట్లయినా పెద్ద ఊరే అది
పెద్దఊరైనా కూడా అంటే సిటీ అంటే కొంచెం దగ్గర ఉంటుంది కదా టూ కిలోమీటర్స్
మరి ఎట్లయినా సిటీ అన్నట్ మాకు అంటే మా ఊరు నుంచి మీ సిటీ పోవలంటే ఇరవై అది ముప్పై కిలోమీటర్లు
అవును అందుకే మీ ఊర రావాలంటే భయము అయితది అక్క
ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి కగాని అప్పుడైతే మా ఊరుకు నడుచుకుంటూ వచ్చేదట అప్పుడు అన్ని జంతువులు ఉండేది కదా ఉ
ఇప్పుడు మీ దగ్గర పడతారు అక్క మళ్ళీ అవి నైట్ షికార్ఖనే వెళ్తారు కదా
ఆ ఏ షికారు చేస్తారు నైటు అప్పుడు జంతువులకి ఇట్లా భాగాలు చేదట నడుచుకుంటూ వస్తాంటే
ఆ
భయపడకుండా భయపడకుండా వచ్చేదక ఇప్పుడు ఒకటే బస్ ఉన్డే గాని బస్సు ఒకట అయినా ఇప్పుడు ఆటోలు అయిదారు ఆటోలు అయినాయి మా ఊరుకు
హ
మైన అటో మాట్లాడుకొని వస్తారు కానీ నడుచకుంటే ఇప్పుడు ఎవవాళ రారు ఇగా
మీ మండలం ఏమి వస్తుంది అక్క మరి
చడవాయ వస్తాయి
చడబాయ వస్తాద ఇప్పుడు బయకపేట నుంచి పంబాపూర్ కి ఎన్ని కిలోమీటర్లలక్క
ఉంటది కావచ్చు ఒక ఇరవై ఉంటదేమో అరవై ఉంటది గాచ ఇరవై
ఇప్పుడు మీరు ఒక్కరేనక్క
అంటే
అమ్మ వాళ్ళకి మీరు ఒక్కరేన ఇంక అన్న తమ్ముడికి గిట్ల ఎవరైన ఉన్నార
అన్నయలు ఇద్దరు ఉన్నారు నేను చిన్నదాన్ని నేనే చిన్న
అమ్మ వాళ్ళ ఇట్ల ఏం చేస్తారక్క
వాళ్ళు కూడ వ్యవసాయమే వ్యవసాయం చేస్తరు అన్నయ్య కూడ నాలానే వర్క్ చేసేది ఇన్ని రోజులు మైద సంఘంలా కాకపో తే ఇప్పుడు ఈ అబ్బాయిలు ఉండొద్ద అని అబ్బాయిలను తీసేసి మా వయిరిని పెట్టిర అన్నట్టు వదిన చేస్తారు ఇట్ల వర్కు ఇక అన్నయ్య గిట్ల మేస్త్రీ పనికెళ్తారు ఇటు వ్యవసాయం చూసుకుంటారు
ఆ
ఆ ఒక అన్నయ్య కయింది పెళ్ళి ఇంకొక అన్నయ్య ఉన్నాడు
ఆ
ఇంకో అన్నయ్య పెళ్లి ఉందాక
ఆ ఇంకొక అన్నయ్య ఉన్నాడు అమ్మాయిలు దొరకట్లేరు
చాలా మంది ఉంటరు కదా అక్క ముదురెడ్డి వాళ్ళు
ఎక్కడ ఉన్నారు ఉన్నారా అక్కడ మీ దగ్గర
కాదు చూస్తే దొరుకుతారు అన్నట్టు
అడిగినాం మేము కూడ ఉప్పరిపళ్లి దగ్గర మా పెద్ద బాబ వచ్చి కూడ అడిగాను గానీ అంత దూరం ఏమో అంటున్నారట
చాల దూరం గదక్క మరి
కాదు ఇప్పుడు ఈ బయట పేటకే ఇంత దూరం అంటే ఇంకా మంగపేట అంటే డెబ్బై ఎనభై కిలోమీటర్ వస్తది
అవును
ఆ అంత దూరం అంటే వామ్మో ఇంత దూరం ఇస్తామ ఇస్తామా అంటారు
ఏమన్నా ఎమర్జెన్సీ అన్నా కూడ పోవాలన్నా కూడ మస్ లాంగ్ రావాలి మళ్ళా మీరు ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ రావాలి
అవును
ఇప్పుడు మా దగ్గర ఏమన్నా అయిందంటే పద్దెనిమిది కిలోమీటర్లు మోబ కేసంద్రం రెండు కిలోమీటర్లు మాకు
ఆ
ఇప్పుడు ఆ రెండు కిలోమీటర్లు కూడ లేదు ఎందుకంటే నార్మల్ గా ఇప్పుడు కేసాంద్రం మురు పాట్ అయ్యేసరికి ఇప్పుడు మా కాలేజ్ ఉంటది కదా ఇక్కడ ఒకటి దనికి మధ్యలో ఒక వన్ కిలోమీటర్ల గ్యాబ్ ఉంది ఆ ఇల్లురు పడనికి మొత్తం ఇల్లూరు పడి నేట్వర్కు
ఆహా
ఇంకొక టూ త్రీ ఫోర్ ఇయర్స్ లలో కేేశంంద్రం ఉప్పరపల్లి కలిసిపోతుంది ఇక
ఆ
ఏయ మాది కూడా మా గ్రామం అన్నారు కావచ్చు మండలాం కిందకి వస్తది కావచ్చు ఇగ
ఇగ అంతే కదా మాకైతే దగ్గర పట్లు ఏమి లేవుగా మా మాకు మా పక్క పరు నార్ల ప్రవాణ ఉంటుది దానికి దీనికి తొమ్మిది కిలోమీటర్లు
వామ్మో
ఆ అందుకే ఎక్కువ శాతం అక్కడి నుంచి వచ్చే ఇక్కడికి రా భూపాలపల్లి ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు వస్తుది ఈ నుండి
భూపాలపల్లి న
మళ్ళీ ఆ కాకపోతే కొంచెం ఏమన్నా చాలా వరకు ఇట్లా పోతాయి వెహికల్స్ భూపాలపల్లి పని ఉన్న వాళ్ళు ఇట్లా షార్ట్ కట్ కాబట్టి తొందరగా కొంతమంది ఇట్లనే వెళ్తారు
ఆహా
అ ఇంకా మేడారం చేయబట్టి రోడ్లు కూడా మంచిగా పడతన్నే
అవును
ఇక రోడ్లు మంచిగా పడడం ఇక వెహికల్స్ అన్ని ఇట్లా రావడం అన్ని వేడారం లేకపోతే అసలు ఈ రోడ్డు అసలు పట్టించుకున్న మా దేవుడు కూడా ఉండకు మానవు కూడా ఉండకు పోవు సమయం
కాకపోతే అప్పుడు పల్లెటూరు ఫస్ట్ లో ఎట్లా ఉందో ఎట్లా ఉండిపోతా ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అయిపోతుంది లేవో కాని అక్కడ అసలు ఫస్ట్ లో ఎట్లు ఉంటో ముందరు కావచ్చు అదిసినంత వరకు అయితే ఆ దుబ్బ కొట్టుకుంటా
ఆదే
అసలే ఎరదుబ్బా నార్మల్గా బండ్లు పోతారనే పౌడర్ వేసుకున్నట్టు పడేది మోహానికి
ఆ
ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ కూడా అక్కడే కదా ఆ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే పొద్దుగాల తొమ్మిది గంటలకు బయలుదేరతే ఆడికి వచ్చేసరికి సాయంత్రం ఐదు ఆరు అయ్యేది ఐదు గంటలకు ఒక బస్సు ఉండేది తొమ్మిది గంటలకు ఒక బస్సు ఉండేది ఏమ ఐదు గంటల బస్సు మిస్ అయిపోతే తొమ్మిది గంటల బస్ ఆ తొమ్మిది గంటల బస్సు మిస్ అయిపోతే ఇగ వచ్చిననోడు బండి వేసుకొని వచ్చినోడు వచ్చినట్టు లేకపోతే ఆడ్నే పండి పొద్దుగాల లేచి పోవడం
ఆ హు
ఎంతైనా ఎవరు ఊరు వాళ్ళకై నచ్చుతది కదా
అంతే మరి ఇప్పుడు మేము ఉండగలుగుతామా వాడికత్తే ఉండలేరు మేము ఏడికి వస్తే ఉండలేము ఈడికొతుండాల
ఆ ఎంతనా మీరు ఆతే మీరు ఈడ ఉండగలుగుతారు కానీ మేముస్త ఆడ ఉండలేము అక్క
ఎందుకట్లా మరి
కొంచెం అట్నేయగా ఆ ఇప్పుడు విజ్యు మొత్తానికి అక్కడ అలవాటు అయిపోయింది ఆడి నుంచి వచ్చి ఈడ ఉండాలండి ఉండలేకపోతుంది ఆమె
ఉ
మా ఇంటి పోతనే ప్రశాంతంగా ఉండదు మా ఇంటి పోతనే ప్రశాంతంగా ఉంటద అనింటంది ఎప్పటికీ
అంటే ఇప్పుడు మీరు ఉప్పురపల్లి దగ్గరనే ఉంటారా
ఆ ఉప్పరపల్లి నే అక్క కాకపోతే వెళ్ళాలి స్కూల్ అయిపోనాక వరంగల్ కు షిఫ్ట్ అయితము అని అనుకుంటున్నాము నార్మల్ గా టూ మంత్స్ బ్యాక్ వెళ్దాం అనుకున్నాం గాని ఇంకా టూ మంత్స్ అయితే స్కూల్ ఎండింగ్ అయిపోతాయి కదా మళ్ళీ పోయి మళ్ళీ టూ మంత్స్ మళ్ళీ ఏ స్కూల్ లో జాయిన్ చేపిస్తాము ఇంకొ ఓపిక పట్టుకున్న వాల్ల ఇంకా టూ మంత్స్ ఓపిక పట్టుకుంటే స్కూల్ అయిపోతుంది మార్చి అయిపోతుది ఏప్రిల్ ఎండింగ్ వరకు లేకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు షిఫ్ట్ కావచ్చు కదా అన్నట్టు ఆలోచించినం అన్నమాట
ఉ హు
డబ్బులు కట్టినం కదా అక్క మళ్ళీ మళ్ళీ నార్మల్ గా పది వేలు ఐదు వేలు అన్నట్లేదు పదిహేను వేలు కడితిమి మళ్ళీ ఆమె వాళ్ళ అ చదివేది గిత్తత్త గాని మళ్ళా తీసుకుపోతే మల్ల ఆడ పదిహేను వేలు కట్టాల్సిందే కదా అన్నట్టు ఆలోచించుకోం అన్నమాట మా సార్ హన్మా కొండల్నే ఉంటాడనమాట ఆయన ఇ
ఆహా ఇప్పుడు కారుదోలితే మరి నెల్లేళకి ఎంత ఇస్తారు
ఇగ నెల కంటే మన్ థర్టీ ప్లస్ వస్తాయక్క
ఆహా
అంటే శాలరీ మని ఇచ్చేది పద్దెనిమిది అన్న మాట మనకు పైన చార్జెస్ దొరుతాయి అన్నమాట వాటితోనే ఒకోకసారి ఒక మంత్లీ ట్వంటీ ఫైవ్ ఒక మంత్ లో థర్టీ ప్లస్ ఒక్కొక్కసారి ఏయిటీనే జీతము ఇ అంతే ఇగ ఒక సంత ఉంటే ఆ చెసు దాన్ని బట్టి ఇగ కాపోతే మంత్లీ మంత్లీ మా మాం తర్టీన్ ఎటుపోఅన్నమాట ఎయిటిన్ మనకు దొరుకుతాం మనకు ఎక్కి మనము దింపేసి కిరాయయికి దింపేసి వస్తే మనకి పైన దొరుకుతాయి అన్నమా మన సొంత వెహికల్ అయితానో మనకు చాలా మిగులుతాయి మన సొంత వెహకిల్ కాదు కదా అది
ఆ
అట్లా కొంచెం ఇబ్బంది
అసలు మీతోమాట్లాడుతాఆంటే నాకు టైమ్ తెలుస్తలేదు అసలు
ఎందుకక్క
ఏమో మేము మాట్లాడకుంట ఊక టైమ్ చూసుకునేది ఇంతవరకు టైం చూడలేదు నువ్వు ఇప్పుడు పదకొండు కాల్స్ అయిపోయినామని గాని ఒక్కసారి కూడా నేను ఫోన్ చూసుకోలేదు మాలోతోని మాట్లాడుతూఊక టైం ఎప్పుడైతుంది టైం ఎప్పుడైత ఊక సె ఇప్పుడనే ఉండేది
ఆను
ఆ అట్లా మా అంటే మా వాళ్ళ
మాట్లాడుతాంటే మాట్లాడుతా అంటే మాట్లాడుతా అంటే ఏమనిపేది మాట్లాడు కుంటు ఉ అని చెప్తా అంటే ఇంకా ఫోన్ ఎప్పుడు కట్ అయిపోతుందా అనిపిస్తుంది
ఊ కదే పనిగా మళ్ళీ మేము మాటాడుకున్నళ్ళు మేము మాట్లాడుకున్డు కదా ఇక టాపిక్ ఏం దొరకక ఈ రోజు ఇప్పుడుంటే కొత్త దాని కాబట్టి అదో ఇదో మాట్లాడతక టైం తిరవాలి మనకు ఇగ మేమైతే మాట్లాడుకొని మాట్లాడుకొని ఇగ అంతా అదయిపోయింది అన్నట్టు
అసలు ఫస్ట్ లా మాకు కూడా అసలు అంత ఐడియా రాలేదు నార్మల్ గా ఒక టాపిక్ గురించి మా మాట్లాడాలి అక్క అని రాజు కూడా అన్నప్పుడు అసలు ఏం మాట్లాడాలి ఎం కథ అసలు ఏం అర్థం కాలేదు ఫస్ట్ నువ్వు కాలు ఎట్లయితే అట్లా చేయమా అంటే ఉగాది గురించి మాట్లాడుకున్నాము ఉగా గురించి మాట్లాడుకుంటే అసలు ఏం మాట్లాడాలలో రెండు ముక్కలు మాట్లాడనే అయిపోతాంది అసలు ఇదంతా అవుతుంది కదా ఎట్లా విజు అని మళ్ళీ అన్నాక ఆబుజ్జినే క్లారిటీ తెలుసుకుంటా ఆగు బుజ్జి అది ఇది అన్నాంక అది ఫైవ్ టైమ్స్ కాల్సి మాట్లాడినాక మళ్ళా నార్మల్ గా అట్లా ఒక మళ్ళీ ఇంకోసారి చేసింది చేసినప్పుడు అట్నే మాట్లాడుకున్నాం మాట్లాడ తప్పదు గా ఈ తర్వాత బొబ్బు అయిపోయి ఇబ్బంది ఐతంది నా వల్ల కాదు ఇట్లా మాట్లాడాలని నేను కరెక్ట్ డీటెయిల్స్ గానుకున్నాకానే మేము అలాగేనయితే అప్పటి వరకు గాను అదిఇదని చెప్పి తమ్ముడు మరి ఎట్లా మాట్లాడాలి ఏంటిది నాకు చెప్పు తమ్ముడు అది అని అంటే వాడు ఇవరంగా చెప్పినాకనే నేను తీసుకున్నవాని దగ్గరయ్యా
ఉహూ
నార్మల్ ఒకక్కదానిద సంభాషణ మాట్లాడాలంటే ఏం గుర్తొస్తుంది అక్క ఏం గుర్తుస్తుంది ఇది ఇంకా టెన్షన్ ఎక్కువ అనిపిస్తుాంది
హ్మ్మ్ మస్తు ఇబ్బంది అవుతుంది సార్ అట్లా మాట్లాడడం అంటే